హో హలో ఆ హలో బాగున్నారా
ఆ బాగున్నా మీరు బాగున్నారా
ఆ పని అయిపోయింది ఆ
మీ వాయిస్ బ్రేక్ అయితుంది సరిగా వినిపించట్లేదు
అవున అల్లోచి
అక్కడ ఉన్నారు మార్కెట్ కి వేలింద్ర
ఆ ఇందకే మార్కెట్కి వెళ్ళి వచ్చినమ ఇంట్లో సామాన్లు తీసుకొచ్చినాము ఇగ
అవునా నేన్ కూడా సాయంత్రము కొంచెం చల్లగా అయినాక ఎండలు బాగున్నాయి కదా బయటకి ఎళ్లలేక
అవునవును
విపరీతమైన ఎండలు ఇక్కడ మా దగ్గర నలభై డిగ్రీల ఎండలు ఉన్నది
అవును మా దగ్గర కూడా అంతే ఉన్నది ఎండ దెబ్బ కొడతాంది అవును
నిమ్మరసం తాగాల్సొస్తది ఇప్పుడు ఈ ఎండలకి హ్మ్ అందుకే సాయంత్రం పూటా మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తీసుకొచ్చుకోవాలి ఎప్పుడైనా మేమే వెళ్ళి ఫ్రెష్ గా ఏవి మంచిగా కనిపిస్తాయో అవి తీసుకు తెచ్చుకుంటాం కూరగాయలు మనం వెళ్లి తీసుకచ్చుకుంటేనే మంచిగా ఉంటది కూరగాయలు
ఉమ్ అవును మరి తిన్నారా మరి
మేము ఆరుకే తిన్నామ్
ఏం కర్రీ చేశారు
కూరగాయలు ఏం లేకుండే ఈరోజు ఇగ అందుకనే టమాటా కూర చేసినామ్ అందుకనే సాయం సాయంత్రం మార్కెట్ కి వెళ్దాం అనుకుంటున్నాం అందుకనే
మార్కెట్ కి వెళ్తే మనకు ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి కదా
అ
ఏది కావాలి నో అది తీసుకచ్చుకోవచ్చు
ఈ కొన్ని కూరగాయలు
మీదేం కూరా
మాదిప్పుడు దొండకాయ కర్రీ
హ్మ్ హు ఏం తీసుకచ్చిండ్రు మార్కెట్ కి వెళ్ళి డ్రెస్సులా లేక కొత్తయి సామాన్లు
ఇగ సామాన్లు తీసుకొచ్చినాం అట్లనే చిన్నగా ఆ టాప్స్ అవి ఇవి చూసినం ఇగ
హ్మ్ హు
ఆ ఇక ఇప్పటికి మార్కెట్కి వెళ్తే మాకు ఏదో ఒకటి టాపు అది తెచ్చుకుంటా ఉంటాము
ఉమ్ మీరు కూడా తీసుకచ్చుకుంటారా
ఆ తీసుకచ్చుకున్నామ్ మేము
ఆ ఓకే
ఆ ఆ
ఇంకా ఏమైనా ఫ్రూట్స్ తీసుకచ్చిండ్రా
ఆ ఫ్రూట్స్ బనానా ఎక్కువ తింట నేను బ మన తీసుక వచ్చుకున్నాయా
ఇప్పుడు మనకి ఖర్బుజాలు ఎక్కువ ఉంటా ఉంటాయి కదా అవి చల్లదనము అవి తినాలి లేకపోతే కీ కీరా దోసకాయ ఉంటు ఉంటాయి కదా అది హెల్తీకి చల్లదనం ఎండాకాలం కాబట్టి
ఆ అవును ఇవాళ కాలేజీకి వెళ్ళినాము ఇక ఫుల్ ఎండగొడుతుంది ఇక మార్నింగ్ వెళ్ళినా ఇవాళ రెడీ అయిగాని ఒక క్లాస్ కూడా జరగలేదు ఇగ రేపు మాకు ఫెస్ట్ ఉంది కాలేజ్ లో
ఉహు హు హు
ఇగా మా ఫ్యాకల్టీ మొత్తం అటే ఉన్న ఇగా మేము వచ్చేసిన్నం, ఇగా
అవునా
ఊ ఇగా రేపు మూవీ రీ రిలీజ్ ఉండే ఇవాళ కొన్ని మాది యాన్యువల్ డే ఉన్నది, మా కాలేజ్ లో ఆ రేపు, ఎల్లుండి
అవునా భోజనం కూడా ఉంటదా మీకు
ఆ భోజనం ఏమి ఉండదు,
అంటే అక్కడ ఏం పెట్టారా,
తేర స్టాల్స్ పేడతరు మనమే కొన్నుకొన్ని తిన్నాలిగా,
అవునా
ఊ ఇగా మీ మమ్మీ వాళ్ళనే మూవీ రీ రిలీజ్ ఉండే వెళ్దాం అనుకున్నాం, గాని బాగా ఎండకోడతందిగా, ఇగా ఆహా వ వరంగల్లో మూవీకి పోదాం అనుకున్నాం, ఇగా
బయటనా
ఆ రేపు పోదాం అనుకుంటాన్నం రేపు హాలిడే కదా రేపు టెంపుల్ కి పోయి పోదామని అనుకుంటున్నా, ఉంటానము ఇగా
ఆహా ఎవరెవరు వెళ్తున్నారు టెంపుల్ కి
మా రూమ్ మేట్స్ వెళ్తామని అనుకుంటాన్నం,
ఆ
మీ చెల్లే వస్తా అన్నదేమో
ఆ మా చెెల్ల వస్తాన్నది కాని నేను ఏం చెప్పలేదు మరి ఇక ఇవాళ
హు
తప్పు నాదె ఇగ మళ్ల ముందె చేప్పుడు, బడ్జెట్ లేవు
అవునా
ఇగా అందుకే ఆలోచిస్తాన్న, ఇగా అ
మరి తిన్నారా పొద్దున్న టిఫిన్ చేసిండ్రా
పొద్దున టిఫిన్ చేసినాం
ఏం టిఫిన్ పెట్టింది, ఈ రోజు
ఇవాళ బోండా పెట్టిండు మీరేమిటిఫిన్ చేసారు ఇవాళ,
చెక్నా, సాంబారా
ఇవాళ చట్నీ మాకు సాంబార్ పెట్టిరు.
చట్నీ బాగుంటదేమో
ఆ బాగుంటది హాస్టలా బానే ఉంటది. ఉ మీరేం చేసిర్రు మార్నింగ్ టిఫిన్ ఆ ఉత్త పల్లి చట్నీ నే పెడతారు.
అవునా టమాటా చట్నీ కూడా బాగా చేస్తది కదా,
కాని పెట్టరిగా,
ఆ
మీరు మీరేం టిఫిన్ తీసిర్రు
అన్నం పోపేసిన
ఆ
కొంచెం పులిహోరలాగా చేసినా దాంట్లో కొంచెం పోపు గింజలు పల్లీలు శనగపప్పు ఎండుమిర్చి కల్యామకుచింతపండు
ఆ
చింత పండు పులుసు అవేసి కొంచెం తలిింపు వేసేసి అది రెడీగా పెట్టుకున్నాం పులుసు దాంట్ల చేసేసినం
మ్ హు అవున బాగుంటది అట్లా మా హాస్టల్లో కూడా చెస్తారు అప్పుడప్పుడు అట్లా మా హాస్టల్లో కూడా బానే చేస్తది మా ఆంటి
పులి హోరనా
టూర్కి వెళ్ళలేదా మీరు ఆ పులిహోర చెస్తారు
ఈ రోజు స్కూల్ కి వెళ్ళలేదు ఈరోోజు లీవ్ పెట్టుకున్న
లీవ్ పెట్టిన్ర్ర అవునా మేము కూడా హాలిడే తీసుకుందాం అనుకున్నాంగని ఇగ రేపు ఎట్లా వాళ్ళే ఇస్తారు కదా అని ఇవ్వాళ పోయిన ఇగ
అవునా క్లాసుల్లో జరుగుతున్నావా
క్లాసులు జరగలేదు ఇవాళ ఇప్పుడు ఎగ్జామ్స్ ఎం లేవిగా మెట్స్ ఒక ట్వంటీ డేస్ అయిన తర్వాత ఉంటాయి అనుకుంటా
ఆ మెడ్ టు వెేస్టనర్స్ అన్నిీ ఉంటాయి కదా
అవునవును ఇప్పుడే ఉంటాయి మీరు ఏమైనా ప్రోగ్రామ్ చేసిండ్రా మరి
మేము ఇప్పుడు ఈ మధ్యల ఇంకేం ప్రోగ్రామ్స్ చేయలేదు చేద్దాం అనుకు కుంటున్నా అదే వీలు కావట్లేదు ఇంక పెళ్ళిళ్ళే బాగా వెళ్తున్నా
ఆహ ఇగ సమ్మర్ లో బాగా పెళ్లిళ్లు ఉంటాయి ఇగ అట్లనే ఉంటాయి ఇగ సమ్మర్ లా ఇవాళ ఉందా పెళ్లి మరి పోలేదా
నింగ్ ఫంక్షన్ ఉంది
రీసెప్షన్ అన్నావా అవునా
వెళ్ళాల్నో మరేమో చూడాలే ఈ ఎండలకి ఎటు వెళ్ళబుద్ది కావట్
హు సాయంత్ త్రం మంచిగా చల్లగా ఐస్ క్రీమ్ పెడితే పోబుద్ది అయితది ఇగ
అవునవును
హుమ్మ్
ఐస్ క్రీమ్స్ తినాలనిపిస్తది ఇప్పుడు జ్యూస్
జ్యూ చల్లగా చల్లగా వాటర్ తాగాలనిపిస్తది
మ్మ్ ఇంకా ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇక షాపింగ్ చేద్దాం అనుకుంటానం రేపు కానీ ఇక ఏ చూడాలిగ బడ్జెట్ మీదు స్నాక్స్ తీసుకోవాలి
మ్మ్ ఆ
మ్మ్ మీ పిల్లలు కూడా వస్తారేమో ఇప్పుడు పండక్కి ఇగా
వస్తారు వస్తారు
ఆహా
వాళ్ళోస్తే ఇక బాగా హడావిడి ఉంటది ఇక మాకు పనే తీరదు ఇగ
అవును
మా ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉన్నది ఆ కుక్క పిల్లకి ఒక హడావిడి ఆ అచ్చే పిల్లలకు ఒక హడావిడి ఆ పని తీరదు నాకు
అవునవును
పొద్దంతా వాళ్ళతోనే గడుస్తది ఇక
పండుకుంద మరి కుక్క పిల్ల
మా కుక్క పిల్ల ఇప్పుడే కొంచెం అన్నం తిని కూర్చోన్నది ఆలో చిస్తుంది ఏం చెయ్యాలి అని
మ్మ్ ఈవినింగ్ ఇవాళ బయటికి వెళ్ళలేం మిగా నేను నిన్ననే కాఫీకి వెళ్ళొచ్చినను కదా బయటికి వెళ్ళాం ఇవాళ మ
అవునా
ఓక ఇవాళ రేపు వెళ్తాం